హాలో
హలో నమస్తే అండి నమస్కారమండి
న నమస్తే
హల్ బావున్న మేడం మీరు బావున్నారా
ఆ మేము గూడ బావున్నామండి
నా మాట వినిపిస్తుందాండి క్లియర్ గా
ఆహా ఆ వినిపిస్తుందండి
ఆ మేడం మీరు ఆ పండుగలు ఈ సంవత్సరంలో ఏ అంటే ప్రతి సంవత్సరము వర్షాకాలం అంటే జనవర్ నుంచి డిసెంబర్ వరకి ఏమే పండుగలు జేసుకుంటారో కొంచెం వివరిస్తారా మేడం
ఆ వివరిస్తానండి తప్పకుండా అయితే జనవరిలో అయితే మాకొచ్చేది ఓ సంక్రాంతి అండి ఓ సా సంక్రాంతి పండగ మళ్లీ దాని తర్వాత శివరాత్రి వస్తాది ఆ తర్వాత ఉగాది వస్తాది ఆ తర్వాత రక్షాబంధన్ వస్తాదండి ఆ రక్షాబంధన్ తర్వాత వినాయక చవితి ఆ తర్వాత దసరా దసరా టైమ్ లోనే మాకు దేవి నవరాత్రులు ఉంటాయండి ఇంకా దీపావళి హా తొమ్మిది రోజు రండి ఆహా కాదండి ఇప్పుడు మనము దే ఆదే దుర్గామాతను పెడ్
ఆ ఆ అంటే ఇది పెడతరు వినాయక చవితిది పెడతరా.
ఆ అవునండి వినాయక చవితికి. తొమ్మిది రోజులు చేస్తాము. ఆ దుర్గా మాత కి కూడ తొమ్మిది రోజులు చేస్త్ తాము దుర్గా మాతాకి ఉన్న తొమ్మిద్ ఆ తొమ్మిది రోజులు అప్పుడే మేము బతుకమ్మని గూడా ఆ తొమ్మిది రోజులు పేర్చుకుంటాం అన్నట్టు.
ఆహా అట్లా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అది చేసుకుంటారు. ప్చ్ అంటే దుర్గామ్ మాతాని ఆ
ఆ దుర్గామాతాని ఆ తర్వాత కార్తీక పౌర్ణమి ఉంటదండి మాకూ.
ఆ మేడం
హా కార్తీక పౌర్ణమీ ఆ తర్వాత మాకైతే మా మా ఊర్లల్లో. ఆ బోనాలు ఉంటాయండి.
అఓహో బోనాలు చేసుకుంటారు ఆహ మీకు ఎక్కువగా ఏ పండగంటే ఇష్టమండి.
నాకైతే దివాళీ అంటే చాలా ఇష్
ఎందుకంటే అంటే ఆ రోజు భోగి మంటలనీ.
ఆహా దివాళీ రోజు మేము నై అం టే సాయంకాలంలో మేము వ్రతం చేసుకుంటాం మండి లక్ష్మీదేవి వ్రతమూ ఇంక్ కా మాకు నోములంటూ ఉంటాయండి కేదారేశ్వరుని వ్రతాల్. ఆ కో కేదారేశ్వరుణి వ్రతం ఇవి చేసుకుంటామండి నాకు దివాళి ఆ తర్వాత టాపాకాయలు వేల్చడం. ఇవన్నీ చాలా బాగా అన్ పిస్తాయా ఆ వ్రతానికి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులుందరూ కా కంపల్సరిగా వచ్చి పూజలో ఫాల్గొనాల్ లి ఆ అ ఇట్లా పండుగలు ఉన్నప్పుడే కదండి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్ క్కరు ఒక దగ్గరికి చేరీ ఆ సంతోషంగా ఆ రోజును గడిపీ. ఆ గడిపి అందరు ఆ ఒక్క దగ్గర తినీ ఆ రోజూ ఇలా ముచ్చట్లు పెట్టుకుంటు ఉంటే చాలా మంచి మ్ చాలా బాగా అనిపిస్తది గదండి.
అవునవును చాలా సంతోషం అలా పండుగల అన్నీ చేసుకుంటారూ ఇంకా అందరమూ అం అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన చుట్టాలు మన ఇంట్లో ఉన్న వాళ్ళందర అదోక రోజు ఇంట్లో సందడి. ఇ చాలా
ఆ చాలా బాగ అనిపిస్తదండి. అసలు పు పండగల ఒక్కా పా ప్రాముఖ్యత గూడా అదే గద్.
అవును ఎక్కడెక్కడో టెన్షన్ గా ఎక్కడెక్కడో ఉండీ అంటే జాబు పర్పస్ గా నీ చదవడం పర్పస్ లో గానీ అందరు బిజీ లైఫ్ కదా అప్పుడూ పండగల అప్పుడు చాలా సంతోషంగా మా ఊర్ కెళ్ళి కొన్ని రోజులు ఎంజాయ్ జేయాలే రెండు ముడ్రోజులు కనీసం రెండ్రోజులైనా ఎంజాయ్ చేస్ ఇవ్వాలన్నా ఆలోచనలో ఉండి అప్పుడు వచ్చీ మంచిగ సంతోషంగ
కల్వహర్ ప్చ్ అదే అదే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఆ ఒక్కరోజు అయి నా గూడా అందరం ఒక దగ్గర ఉండీ.
అవును చాలా మంచిగనిపిస్తాయ్ అందరు కల్సి టీ తాగడము. అందరం కల్సీ భోజనాలు చేయడము అందరం కల్సీ మ్ కూర్చొని ముచ్చట్లు పెట్టడము.
అవునవును
చాలా మంచిగా అనిపిస్తద్. తది ఇంకా పెద్దవాళ్ళు మనకంటే అంటే అమ్మమ్మలు త వాళ్ళ చెట్లు పియా అప్పటి ముచ్చట్లు పెట్
ఇంకా చాలావ అవునండి మనం చిన్నప్పుడు చేసిన ప్రతి ఒక్కటి వాళ్ళ జ్ఞాప
ఆ ఉండి మీరు ఇట్లా చేసేది అట్లా చేసేది అని చెప్తంటే చాలా సంతోషంగా ఆన్
అవునండి మళ్ళీ మన నుండి కూడా మన పిల్లలు నేర్చుకుంటారు కదండి పండుగలో రుజిది చేయాలి ఇలా ఉండాలి అనని అది
కూడా అవునా అబ్బమ్మమ్మ ఇ వాళ్ళు చేయలేదు కదా
చేయలేదు అవును అవునండి వాళ్ళకి కూడా అప్పుడు ఏం తెలిదు ఇలాంటివి మనం పార్టిసిపేట్ చేసినప్పుడే కదండి పిల్లలకు కూడా మన ద్వారా పిల్లలకు తె తెలుసుకుంటారు నేర్చుకుంటారు అవునండి అందుకే ప పండగలు చాలా చ్చ పండగలు అంటేనే సంతోషం ఆ మీరు ఎలాంటి పడుగలు చేసుకుంటారండి
మేము మా దగ్గర మామూలుగా మేము న్యూ థర్టీ ఫస్ట్ నైట్ అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఆ మాకు చర్చిలో ఉంటది మేడం అది అంటే పన్నెండు గంటల వరకు ప్రేయర్ ఉంటందన్నమాట మ్ ఆ తర్వాత పన్నెండు గంటల నైట్ అప్పుడు మనకి మాకు ఏమి ఇస్తారంటే వాగ్దానం ఇస్తారన్నమాట అంటే ఆ సంవత్సరం మొత్తం వాగ్దానం అంటే దాన్ని మనం విశ్వాసంతో నమ్మాలి అంటే బైబుల్ లో ఉన్నాయే కాగాని మనకి వచ్చిన వాగ్దానాన్ని నమ్మిన మనకొ ఆ ఇయర్ లో మనకు అది జరుగుతాది అంటే అది నేర వెర్థదాన్నామా అడి అది ప్రతి ఒక్క ఒక్కరికి అంటే చర్చిలో ఎంత మంది ఉంట్రో అంత మందికి ఆ పాస్టర్ గారు మనకి ప్రేయర్ చేసి ఇస్తారన్నమాట మ్ అది నచ్చుతది మేడం నాకు తర్వాత ఆ న్యూ ఇయర్ రోజు ఏం చేస్తారంటే ఇక న్యూ ఇయర్ రోజు మంచిగా కొత్త బట్టలు వేస్ కని ఆ చర్చికెళ్ళి మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు ఫస్ట్ ట్ ఫస్ట్ స్నానాలు చేసెస్కొని ఇల్లు నీట్ గా పెట్టేస్కొని మంచిగా రెడీయ్ వంటకాలు అంటే స్వీట్ ఖచ్చితంగా చేసుకుంటారు కదా మే ఆ రోజు స్వీట్ చేసేసుకొని వంటకాలు చేసుకొని మళ్ళీ చర్చికి ఏలేసి వస్తాం మేడం
ఆహా
వచ్చేసాక మళ్ళా ఇగ ఆరోజు సాయంత్రం అట్లా ఫ్యామిలీతో పాటు మధ్యాహ్నం మంచి అందరు చుట్టాలు వస్తారు మంచిగా తినుకుంట ఉంటాము మళ్ళీ ఈవినింగ్ అట్లా ఏదన్నా వాకింగ్ లాగన్నా బయటికి వెళ్ళి రావడమా లేకుంటే ఏదో ఒకటి ప్లాన్ వేసుకొని అట్లా చేస్తూ ఉంటాము ఇంకా ఇంకా క్రిస్ క్రిస్మస్ కూడా బాగా చేసుకుంటాం మేడం క్రిస్మస్ అప్పుడు మన నాన్న మన నాన్న అయితే ఏం చేసేదంటే మా ఊర్లో మా దగ్గర ఇట్లా ఆటో వాళ్ళు ఉంటారు కదా ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఆ వాళ్ళందరికీ మ నాన్న పాయాసం చేసి ప్లాస్టిక్ గ్లాసులలో అందరికి పాయాసం చేసి క్రిస్ క్రిస్మస్ రోజు అందరికీ ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మే తినాలి
ఆ హా
చేసేవాడు మా నాన్న మా నాన్న బాగా ప్రయర్లో ఉండేటోడు అట్లా మాకు కూడా నాకు కూడా అలా చెయ్యాలి నేను కూడా అట్లనే కొంచెం కొంచెం పాటిస్తా ఉంటా మా నాన్నలాగా
ఆహ అదే కదండి మన పేరెంట్స్ నుంచి మనం నేర్చుకోవడమే అదే కదండి పద్ధతి
ఇంకా మనాన్న ఏం చేస్తాడంటే ఇంకా చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు కొనియడం ము అంటే ఇట్లా పేదగా అనిపిస్తారు చూడండి డ్రెస్ లేని వారికి డ్రెస్సులు కొ నియడం అలాంటి చేస్తూ ఉంటాడు అది కూడా మనం చెయాలి కదా మేడం కనీసం కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా కూడా అలా చెయ్యాలి
అవునవును మనం ఉన్న దాంట్లో కొంచెంమైనా వాళ్ళకి ఇస్తే వాళ్ళకు సంతోషం మనకు సం
అవును ఆ ఇచ్చింది దేవుడు ఎక్కడ వదిలి పెట్టాడు మళ్ళీ మనకి తిరిగి అంతకంటే ఎక్కువగా ఇస్తాడు వస్తది వస్తది అదే ఎప్పుడైనా కూడా పుణ్యం చేయాలని అంటారు కదా ఉమ్మ్ ఇంకా మా దగ్గర గమించి మళ్ళీ హోలీ హోలీ రోజు కాబడి అని ఆడతారు చూడం
ఆఆ అవునండి
ట ముందే కదా ఆడేది ఇగ అయితే అట్ల మా చిన్నప్పుడుయితే మేము గ్యాంగ్ గ్యాంగ్ అంటే ఒక పది మం పది మందిమి అట్ల గ్యాంగ్ ఉండి కాముడా అదే ఆటలు ఆడుకుంటా పాట పాడుకుంటా ప్రతి ఇంటికేళ్తారు కదా
అవునవును
ఇప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని ఇట్లా అంటే అమౌంట్ ఇస్తారు కొంతమంది రైస్ ఇస్తారు తో వంద ఐదైది ఇస్తారు కదా ఇగ అవన్నీ దగ్గర పెట్టుకొని రోజు కొన్ని కలెక్ట్ చేసేసి చివరి రోజు ఏం చేస్తారు హోలీ రోజు మంచిగా ఆ వాళ్ళు ఇచ్చిన రైస్‌తోని అన్నం వండుకోవడము కొచ్చ కారీ చేసుకోవడము ఆ తర్వాత ఏం చేస్తారు ఇగ హోలీ పండగ బాగా ధవత్ చేసుకుంటూ ఉంటారు ఆ పండగ అంటే కూడా నాకు మస్త్ నా నచ్చు తాయ్ అంటే చిన్నప్పుడు అలా చేసుకునే వాళ్ళం కదా అందరు కలిసి ఆడుకోనడం కానీ అలాం టివి ఇప్పుడు లేవు
లేవండి అవునండి
తగ్గిపోతున్నాయి అసలు కానీ అలాంటివే అసలు అదే సంబరము సంతోషం అసలు అలాంటివి కూడా కొన్ని కొన్ని పిల్లలకు మన పిల్లలకు కూడా నేర్చి
అవునండి అవును అన్ని నేర్పించాలండి ఇట్లాంటివి అసలు ఈ మ ధ్య ఆడట్లేదు ఏమైనా అంటే పిల్లలు స్మార్ట్ ఫోన్‌కి అడి
అవును ఆ సెల్యుల వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితున్నాయండి ఉమ్మ్ చాలా అసలు ఘోరమైన అంటే ఏమున్నది తినడము స్కూల్ కేళ్ళడం రావడము చదువుకోవడము సెల్లు చూడడం టీవీ చూడడము ఇవే జరుగుతున్నాయి అసలు పిల్లలకు కావాల్సి చిన్నది అంటే సగమే తెలుస్తుంది వాళ్ళకి అంటే సగం ఇంక కాల్ కాల్ ల్చరల్ యాక్టివిటీస్ ఏంటి అంతే మిగతావి ఎట్లా ఎట్ల ఉండాలి సమాజంలో అనేది చాలా తక్కువ అయిపోతు
అవునవునండి అసలు అవే మెయిన్ అండి కాకపోతే అవే ఈ వీటివల్ల అవి తగ్గిపో
అవునవును అలాంటివి అసలు పెంచితే అంటే ఇట్లాస వాళ్ళు ఎక్కడ వింటారంటే స్కూళ్ళలో టీచర్లు చెప్తే విం టరు కాబట్టి అక్కడ వాళ్ళు కొన్ని అప్పటి కూడా వాళ్ళకు అన్ని అర్థమయ్యేలాగ వాళ్ళు చె ప్తే కొంచెం తల్లిదండ్రులు చెప్పింది దానికంటే వాళ్ళు టీచర్లు వాళ్ళు చెప్పింది బాగా వింటారు ఉమ్మ్ అలాంటివి చేస్తే బాగుండు అసల్ నాకు అట్లా ఆలోచన అంటే కొన్ని కొన్ని ఎనకటి ఆటలు అప్పటి ఆటలు అప్పటి అంటే ఎట్లా కలిసి ఉండేది ఎట్లా ఉండేది ఎవరికి ఎట్లాంటి అనేటి నేర్పిస్తే బాగుండు అని అనిపి
అవునవును ఇట్లాంటివన్నీ టీచర్ తప్పకుండా చెప్పాలి అవును ఏత్ మనం ఎంత చెప్పినా కూడా టీచర్ చెప్పినట్టు కాదండి
అదండి అవును బాగా వింటారు వాళ్ళకి ఇంకా నచ్చిన టీచర్ అయితే అబ్బా ఇది చెయాలి ఖచ్చితంగా అని అంటారు పో పో మమ్మీ పో మమ్మీ మనం చెప్తానైతే మీకు ఏ పో మమ్మీ మీకేం తెలుసు అన్నట్టు
అంటారు అవునవును టీచర్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తారండి ఒక ఒక పిల్లలలకు మాత్రం
మీరా అండి
టీచర్స్ అండి చాలా పెద్ద ప్లే రోల్ చేస్తరు
అవునవును మంచిగా వాళ్ళని దాన్ని ఏమంటే అట్రాక్టింగ్ వాళ్ళు ఏ విధంగా వింటారు అనేది వాళ్ళకి తెలుస్తది అందుకే వాళ్ళు చెప్పడం ద్వారానే మారుతారు పిల్లలు అంటే ఒక సెవెంటీ పర్సెంట్ వరకి
అవునవును
ఇలాంటి పండుగలు కూడా పిల్లలకి అన్ని గుర్తుండేలాగా చేయాలి అసలు అప్పుడు ఇంకా ఆ ఇంకా అక్కడ ఊర్లలో ఎట్లాంటదంటే మన తా ఇట్ల తాతలు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అట్లా కూసోని ఇది చేయండి అది చేయండి అని మనకి చెప్తా అంటే మనం అన్ని చేసేవాళ్ళం మర అంతే ఊరికి వెళ్ళినప్పుడు అట్లా మస్తు సంబరంగా అనిపించేది అవును ఆ అందరం కలిసి ఇట్లా పడుకోవడం అందరం కలిసి తినడం మస్తు మంచిగా అనిపించేది అసలు అలాంటివి కూడా చాలా తగ్గిపోయినయండి ఇప్పుడు అసలు ఎవ్వరు ఒక ఎవరి ఫ్యామిలీ వాళ్ళు అట్లా స్వార్థాలు పెరుగుతున్నాయి అసలు చాలా వరకీ అసలు ఏం సమాజం అనేది చాలా మారుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు అండి